హలో
చెప్పండి
మీ పేరు అండి
నేను నా పేరు తినమరిగి
లక్ష్మీ తిన మరికి ఓకే ఓకే ఒకే అండి జో
జ్యోతిమలక్ష్మి ఓ నైస్ నేమ్ అండి నైస్ నేమ్ అండి
బండలు దుడుస్తున్నారు బాగా టీవీ
ఓకే ఆహా మీరు ఆ పనిగాని చేస్తారండి మీ మీ మీ మమ్మీ డాడీ ఏమైనా ఫ ఇదా అండి మీరేం చేస్తారండి చెల్లితో పని చెపిచ్చేది కరెక్టానండి మీరిద్దరు
కొంచెం హెల్త్ బాలేదండి లేదండి నాకు కొంచెం హెల్త్ బాలేదు ఇంక అందు కని చెప్పియండి ఆ పిల్లని చేమని చెప్తండి
అలా కాదండి హెల్త్ బాలేదంటే ఎలాగండి పాపము ఆ అమ్మాయి ఒకటే కష్టపడిపోతుంది కదండి
లేదండి మొన్న ఆమెకు కూడా హెల్త్ బాలే దండి వచ్చాండి మాపు ఎత్తుకొని ఇప్పుడే బయటికి
ఆహా మీరు ఎక్కడ ఉంటారు మేడం ఇప్పుడు
ఏ నేనండి మేము వచ్చేసి కాకినాడ అండి కాకినాడ
ఓకే ఆహా కాకినాడలో ఉన్ టారా మీరు మాది కాకినాడ పక్కనే ఇ రాజోలి అండి మాది ఆ
ఓకే రాజులాం మీది అక్కడ మా బంధువులు ఉంటా టారండి మక్క అందరు ఉంటారండి
అవునా ఓకే హా సీతక్క, రామక్క
ఏ
ఏ హా
అందరు ఉంటారండి
ఎవరో తెలిదండి మా డాడీ వో మా డాడీ ఇంట్లోంచి
అవునా అండి ఇక్కడే అండి అక్కడ ఓకే అండి ఓకే అండి అక్కడ అంబేద్కర్ సర్కిల్ ఉంటాదండి అంబేద్కర్ సర్కిల్ పక్కనే అండి సెకండ్ క్రాసే అండి
ఓకే అవును ఉండు ఉండు కరెక్ట్ అక్కడ కొబ్బరి బొండం మొక్కలు ఉండాయి కదా
ఆ అక్కడే అండి అక్కడే అండి తెలుసా అండి మీకు ఆ పోయేసి రండి అండి ఒకసారి ఏమన్నా మీకి
మేడం వయా
అవునండి మళ్ళీ ఏమన్నా మీకు వీలవుతే పోయేసి రండి అండి నేను చెప్ తాము వాళ్ళకి
లేదు మేడం మా డాడీ పంపించండి అసలు నాకు బయట ఇంట్లో నుంచి బయటికి పంపించారు మాకు ఫాదరు ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే ఉండాలా ఇంట్లోనే ఉండాలా అన్ టరు మాదంతా కొంచెం చాలా ఇదిగా ఉంటాది మేడం మా ఫ్యామిలీను మీ ఫ్యామిలీ బాగుంటదా మేడం
అట్లా నాకు నచ్చదండి అట్లా రెస్ట్రిక్ట్ చేస్తే చూసుకుంటారండి బానే చూసుకుంటారు
అమ్మ మా డాడీ మా మా డాడీ చెప్పినట్లు ఆ
అలా ఫ్రీ ఉండాలండి కొంచెం అట్లా అట్ రెస్ట్ చేయకూడదండి పిల్లల్ని యాడికి పోకుండా
మా ఇంట్లో ఫ్రీడమ్ ఆయిల్ వాడమండి మేము
అవునా అండి వేరే సినిమా నునా అండి మళ్ళీ వె ఆలివ్ ఆయిల్ అండి ఒ చాలా మేలండి అది దహె అ
అవును మీరేం వాడతారు మేడం
అవునండి వేరు శనగ నూనె
అవునా మా ఇంట్లో ఈరోజు
అవునండి
బియర్ బియర్ మేడం మాది ఈరోజు బియరు ఫ్రై చేస్తున్నాను
ఓకే కొంచెం మిరపప్పు చేసుకుని బ్రోక్లీ ఫ్రై చేసుకోని అండి సూపర్గా ఉంటదండి
మీకేం మేడం బ్రోక్లి పిచ్చి పట్టింది అప్పుడు ఫోన్ చేసినా బ్రోక్లి అన్నారు ఇప్పుడు ఫోన్ చేసినా బ్రోక్ అన్నారంటే మీదేదో తేడా ఉన్నారు మేడం ఆ మేడం మరి అది దే కదా నేను అంటుండేది ఆ ఓకే ఓకే కే కేకే ఎక్కువ వచ్చినాయి మేడం
రేపు ఈ పాప ఉంది మేడం మా ఇంటి దగ్గర పాప ఉంటారు మేడం ఈ రోజు మందార మాకు పట్టించుకుంది ఆ పాపతో కూడా రేపు మాట్లాడిపిస్తా మేడం కాలే
మేడం మీరు అందరితో మాట్డడిచ్చారు కానీ సోది మాత్రం మాట్లాడకండి మేడం
ఏం మాట్లాడాలి మేడం అర్థం కాదు ఇంక ఇలాంటి పేమెంట్ ఇంకా రావాలి అంటే ఇంకేదో మాట్లాడాలి కదండి మేడం
నాకు సోది అవసరం లేదు మేడం నాకు ఎందుకు మేడం సోది అంత చెప్పండి
సోదవసరం లేదు కాని సోదికి మీరు అవసరం
ఆ సోది వద్దు మేడం మాకి ఈ సోది మాట్లాడితే మెంటల్ వస్తాంది ఓ పక్కన మేడం ఈ తాంది మీరు చూస్తే స్పీకర్ ఆన్ జేయలేదు నాకు చాలా పెయిన్ వస్తాంది
అవునా మేడం ఆ మా చెల్లెలు వస్తాలే మేడం ఇలా ఇట్ల పట్టుకుంటాదిలే మేడం
మీ చెల్లికే పట్టుకోవాలి మేడం నేను
అవునా మేడం
ఆ
ఏం లేదులే మేడం వస్తాంది లేండి ఆ పిల్ల మేడం ఏం కాదులేండి ఇంకొక ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఇంకా మేడం మేము డిన్నర్ ఎళ్ళిపోతమండి లంచ్కి ఎళ్ళిపోతం
కెళ్ళం కదా మేడం మీతో సోది జెప్పుకుంట ఉండాలి కదా
లేదు లేదు మేడం మేడం మేడం మీరు ఇక్కడ రండి మేడం మేడం ఇక్కడ రండి మేడం చూడండి మేడం ఆ పిల్లలు రమ్మంటే రాక్కొకుండా రుక్తాంది మేడం లోపలికి
ఆ పాపకి సిగ్గు ఎక్కువ మేడం అంతా మా డాడీ బుద్ధులు మేడం ఆ పాపకి
ఓకే అందుక అట్లుంటే ఎట్లా మేడం చిరాకు రాదా మేడం మంచి చూసే వాళ్ళకి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే
ఎందుకు వస్తుంది మేడం చిరాకు మేము పద్ధతిగా పెంచాం మేడం మా ఇంట్లో
అది పద్ధతి కాదు మేడం అది పద్ధతి కాదు పిలుస్ ప్పుడు రావాలి మేడం అసలు తే త్తే అనుకుంట ఎట్ల పోతే దట్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే కదండి మేడం
మా పాప ఎంతసేపునే పే అంది మేడం
లేదు మేడం పే అనే అంటుంది మేడం ఆ పాప ఎందుకో ఎ ఉడ్ పే పే పే అంటాను మేడం
ఆహా మా పాప చిన్నప్పుడు పేడతో స్నానం చేపించాం మేడం అంద
అవునా మేడం అందుకే పేడ పేడ అనలేక చక్కగా మేడం ప్యా అన్ చేప్తుంది మేడం
ఆ అవును మేడం మ మా పాపకి చిన్నప్పుడు పేడతో తిక్కమ్ మేడం
లేదు మేడం మేము విభూదేసి తిక్కుతాం మేడం
విబుదా
మ్ అదేస్తే మేడం పిల్లలకి ఏమి ఇన్ఫెక్షన్స్ లేకుండా అవుతాయని చెప్పి అన్నారు మేడం
ఆహా మేడం నేపాల్ వాళ్ళు ఎక్కువ బూర్దే తింటారు మేడం మీరు నే పాల మేడం మీది
లేదు మేడం నేపాల్ వాల్లు మోమోస్ తింటారు మేడం బలే గుర్తు చేస్సిన్నారు మేడం ఈ సాయంత్రం తినలే మేడం మోమోస్
ఎప్పుడు తిండిపోతె మేడం నువ్వు తిండి తిండి తిండి తిండి అంటాం మేడం ఎప్పుడు చూసిన ఇంట్లో ఇంట్లో మీ ఫాదర్ వాళ్ళు నిన్న బలే చూస్తున్నారు మేడం అసలు ఇంట్లో నుంచి బయటికి పోనికోకుండా
అవును మేడం
ఆ అలా ఎప్పుడు తింటా ఉంటే ఎట్లా మేడం అసలు
ఆకలి అయితుంటుంది మేడం తినబుద్దయితది ఫాస్ట్ ఫుడ్
అలా ఎలా తింటారు మేడమ్ అసలు మీరు అలా తింటే ఎంత హెల్త్ పాడుగాద్ చెప్పండి
ఆ అంతేలెండి మేడం ఇంకా మూడు నిమిషాలు ఉంటే మేడం మేము లంచ్కు పోతాం మేడం అవును మేడం
మేడనస్ స్తును మేడం ఆ మేడకు ఏమన్న పెయిన్ కల్లర్స్ ఏమన్నా చెప్తర మేడం
ఆ చెప్తానులేను మేడం నికోలాస్ పొడకిిన అది టూ వేసుకొండి మేడం
ఎన్ని మేడం ముంగ్ క్లరిటిగ మీకోలా పిత్రృ పిత్ర నికోలస్ తులసి తులసి అంటే మనం పూజ చేస్తాం అదే కదా మేడం
స్సి మేడం
అహా ఓకే మీరు అదే వాడుతారా మేడం
తిన్లే మేడం మేడనోప్పి
అహా
కాని గొంతు గాని
మేడం నాకు
అన్ని నొప్పులు పోతాయి మేడం ఏమన్న మొకాళ్ళ నొప్పులు ఉన్నయ మేడం మోకాళ్ నొప్పులు ఉంటే ఎవరికైనా ఉంటే చెప్పండి మేడం మా ఇంటి దగ్ దగ్గర డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ చాలా బాగ్ చూస్తారు మేడం అసలు మ్ అందుకే మీరేమైన్నా ఉంటే చూడండి చెప్
మేడం
తప్ కుండ్
ఓకే మేడం కరెక్టే మేడం మీరు చెప్పడం కాని కరెక్టే మా ఇంటి దగ్గర ఒకమె ఒచ్చి మేడం బ్రెయిన్ మోకాల్లో పుట్టింది మేడం అది
అయ్యో అట్లెట్ల మేడం పాపం నా డాక్టర్ దగ్గర మేడం నిను కూడా డాక్ క్టర్ అవుదాం అనుకున్నాను మేడం
ఆహా వద్దులే మేడం ఫస్ట్ యాక్టర్ కండి మేడం తర్వాత డాక్టర్ అవుదాము
మీరు అంతగాను యాక్టింగ్ ఆశపడుతుంటే తప్పకుండా అవుతాను మేడం
యాక్టింగ్ నీ గురించి ఆశపలే మేడం నేను
మరి మేడం మరి ఎందుకు మేడం
నేన్ ఎంతసేపున్నా మీకీ ఆక్టింగ్ గురించి కాదు గాని మేడం నేను మాట్లాడుతుండేది మీ మీరు చాలా బా మాట్లాడుతున్నారు
ఓకే
ఆ న్యూ మ తాండ ను మీరు మాట్లాడిన మార్తు అంత అందంగా ఉంటారా అన్పిస్సంది మేడం నాకి నేన్ చూసి ఒక తురు మీ ఫోటో సెంన్ జేస్తారా మేడం నాకి
ఆ ఓకే అండి మీ నెంబర్కి సెండ్ జేస్తాం లేండి మేము
నా నంబర్ ఇదే మేడం చేయన్ మేడం ఇప్పుడు
అవునా ఓకే అండి చేస్తాంలేండి.
ఆహా అట్లా అబ్బాయి అంటే ఎక్కడనా చూసి పెడ్తాం మేడం ఎక్కడన్నా
ఆ ఓకే అండి
ఆ ఇంకే మేడంమ్ స్పీకర్ ఆన్ జేయచ్చ మేడం దీంతోన్ నాకు మేడ పెయిన్ ఒస్తాంది మేడం ఎక్కువ
లేదండి ఇంక అయిపోయిందండి ఇంక వన్ మినిట్ ఉంటే
నేను అర్జెంటుగా బ్లౌజులు కుట్టాలి మేడం ఇదేం మేడం నాకు టార్చర్ జెప్పండి. ఈ టాచ్చారు మా ఇంటి ముందరా మళ్ళీ అంబులెన్స్ ఒస్తాంది మేడం
అవును మేడంమ్ పాపం ఎవరికో బాలేనట్టుంది మేడం పాపం ఇంకా అయిపోయింది మేడం ఇంకో అద్ద నిమ్షం ఉంటే అయిపోతే సర్ మేడం ఉమ్
ఓకే మేడం మీ సిస్టర్స్ ఎంత మంది మేడం మీరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంత మంది.
మా సిస్టర్ ఒకటే మేడం మాకు
బ్రదరు మేడం
బ్రదర్ లేరు మేడం
అయ్యో అయ్యో పాపం అమాయకులు గాదా మేడం మీరు మీకా అయితే మీకు పెళ్ళిళ్ళు అయితే ఒడి బియ్యం పెట్టే వాళ్ళు గానీ లేరు గాదా మేడం మీకి పాపం అయ్యోయ్యో
ఒడిబియ్యం బెడ్తేనెం తమ్ముళ్లు అన్నలా మేడం
మేడం అట్లా కాదు మేడం ఒక ఒక ఆఫ్షన్ ఉంది మేడం వేస్త
ఐపాయ్ ఐపాయ్ ఐపాయ్ పె పె